ఆ హలో! బ్రో ఏం చేస్తున్నారు?
మేము కుకింగ్ చేసుకుంటున్నాము.
ఓకే సూపర్
ఆ మేము అక్కడ రైస్ కుక్కర్ పెట్టుకున్నాము తర్వాత ఫ్రెండ్స్ బయట నుంచి పెరుగు తెస్తారంట అలా బగా ఎంజాయ్ చేస్తా ఉన్నాం. మీరు ఏ చేస్తున్నార డిన్నర్ సరి
డిన్నరు ఏం చే లేదు కాని రైస్ ఉంది, పప్పు ఉంది. ఇంకా వేడి వేడిగా దోశలన్నా లేదా ఇడ్లీ అన్నా పెట్టుకొని తిన్నాం అని చెప్పి టిఫిన్ టిఫిన్ ఏమన్నా తిన అడ్ద్ద మనీవి
ఓకే మంచి అది చాలా మంచిది
అంటే ఫుడ్డు రైస్ ఎక్కువగా తిండ ం వల్ల ఏమవుతాందంటే కాల్షియం అనేది ఇదయిపోతా ఉండది
ఆ
రైస్ ఎక్కువగా తీసుకోకూడద అంటే కదా సో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయంట కదా రైస్ లో సో అందుకని చెప్పి కూగం ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ తీసుకునే విధంగా ఉంటాము. మార్నింగ్ ఈవెనింగ్ వచ్చే కొద్ది కి టిఫిన్ చే స్తాం మాట
కే ఓకే
నైన్టీ పర్సెంట్ నై టీ పర్సెంట్ అయితే మా ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ తీసుకుంటాము
ఆహా నైన్టీ పర్సెట్ ఆఫ్ టుటునే రైస్ ఫు ఓకే ఓకే అది చాలా మంచి మీకు షుగర్ ప్రాబ్లమ్ గా ఉంటే
హు
మీరేం చేస్తా షుగర్ మనే భయం ప్రాబ్లం ఆ బై షుగర్ భయం ఉంటే మీరు ఏం చేస్తారంటే నైట్ మెంతులు లేకపోతే మెంతులు మెంతులు ద్వారగా ఫ్రై చేసి పెట్టుకొని దాన్ని మీరు పొడి చేసి పెట్టుకోండి ఓన్లీ మెంతుల్.
హూ ఆహా లేదు బ్రో చెప్పలేదు ఆ మెంత పొడి మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఆ పొడి హా తినమన్నారు
అవును అవును లేదు అంటే మీరు బరువు తగ్గాలి అంటే కొలె కాళ్లు
బోరువు హు బోరువు తగ్గడానికి కాదు కాని బోరు పెరగడానికి ఏదన్నా ఉండే చెప్పం మంచి టిప్స్
బరు పెరగడానికి చాలా ఉన్నాయి
హూ
దాంట్లో ప్ బరువు బాగా పెర మీరు ఈ వేరుశెనపప్పులు ఉన్నాయి కదా
అ అవును ఉన్నాయి.
పప్పు నానబట్టుకొని తినండి, పిడుకుడు రెండు పిడుగులు ఎవి జీర్ణం అవుతా ఎ అది చాలా ప్రోటీన్ చాలా నెక్స్ట్ ఉ మీకు బరువు పే
ఏనా ఎప్పుడనా తినచ్చా.
మీరు ఎప్పుడైనా నా తినచ్చు. దాన్కి ఇదన్ టీ ఏమి లేదు.
దాంతో పాటు బెల్లం కూడా తీసుకోవచ్చు గదా
అవును తీసుకోవచ్చు మీ బరువు పెరగల్ కాబట్టి తినడం ఎన్నైన తినోచ్చు బరువు తగ్గాలంటే ప్రాబ్లం గాని బరువు పెరగాల్ పిసికా
ఉ అదే వన్ మంత్ లో బరువు పెరగాలని గట్టిగా ప్రయత్నించాలి ఇంక నుంచి అందరూ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తగ్గి పోయినవు ఏంటి తగ్గిపోయినవు ఏంటి వాళ్ళు వాళ్ళు అడుగుతా ఉంటే ఏమో కాని నేను నిజంగానే తగ్గిపోయినానా అని అనిపిస్తుంది నాలో ఏం మార్పు నాకే కనిపించడం లేదు. వాళ్ళు అడగడం వల్ల ఏంట ంటే నాకు నిజంగానే తగ్గిపోయిననేమో
ఆ మీరు అది కాదు మీరు బ్లడ్ చెక్ చేసుకోండి బ్లడ్ అది ఏదో ఐరన్ కరెక్ట్ గా ఉంటే ఇంకా టిప్పు ఏందంటే ఆ నల్ల నువ్వులు ఉం టాయి కదా నువ్వులు కాదు సారీ ఆ నువ్వులు కూడా ఒకేలే ఆ నల్ల ఉద్దులు నల్ల ఉద్దులు మీరు తెచ్చుకొని ఒక రెండు కేజీలు తెచ్చుకొని రెండు కే జీలు ఫ్రై చేసుకోండి దోరలుగా ఆ దాన్ని మిషన్కేసి పిండి కొట్టుకొచ్చుకోండి. దాని తర్వాత నెయ్య నేనైతే రెండు కేజీలు రెండు కేజీలు ఉద్దులకి ఒక కేజీ నెయ్యి పోసుకుంటాం.
కానీ నెయ్యి తింటే కృష్ణుడి దగ్గరగా ఉండొచ్చు అని చెప్పేసి
నేను చెప్పేది వినండి నీకు న నేహా నేను చెప్పేది వినండి. నాకు చిన్నప్పుడు పాలు స్మెల్ పడదు పేరు రు నే పాలు పెరుగు స్మెల్ పడదు మాకు పడేది ఏంటంటే మా కాఫీకి మాత్రం తాగుతాం అంతే అలా ఉన్నింది మాకు చిన్నప్పుడు దాని తర్వాత నాకు చిన్న నేను ఒక అంటే నే కాలేజ్ టైమ్ లో నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే పెరిగి తినకపోతే చనిపోతావు అన్నారు
అబ్బ
ఆ నువ్వు పెరుగు తినకపోతే చనిపోతావు అన్నారు కొన్ని రోజుల్లోని చనిపోతావు మోషన్స్ అయితున్నాయి లెండి ఆ మోషన్స్ నాకు తెలియకుంట
ఆ
మనము అటువంటప్పుడు మనము పెరుగు తినాలన్నమాట
ఓకే
పెరుగు తింటే మనకి ఈజీగా అయిపోతుంది సో వాళ్ళు చనిపోతావు పెరుగు తినకపోతే మోషన్ ఆగవు అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే పెరుగు కలుపుకొని వాళ్ళు ఏమన్నారు ఉత్త పెరుగు తినాలన్నారు పెరుగు కలుపుకొని కొంచెం దాన్ని ఉరగాయ నంచుకొని తింటూ ఆ లేదా పప్పు లైట్ గా పప్పు వేసుకొని అట్లా అలవాటు చేసుకున్నా నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ సే సెకండ్ ఇయర్ లో నాకు పెరుగు అలవాటయింది మీకు అ అర్థం చేసుకోండి ఇంకా అంటే నాకప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాల వరకు నాకు పెరుగు స్మెల్ వస్తే వాటక వస్తుంది వెంటనే వాట వచ్చంది చేస్తుంది నాకు
ఓకే
ఓన్లీ కాఫీ టీ మాత్రతాను పాలు పాలు పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అంట కూడా కూడా నపడదు అటువంటిది ఇం ప్రాణాలు పోతాయి అంటే నేను దాన్ని చిన్న చిన్నగా అలవాటు చేసుకున్నా ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా ఇదే అనేసి
ఆ
సో ఇప్పుడు మీరు నెయ్య ఏంటంటే మంచి క్వాలిటీని కొనుక్కొని ఇప్పుడు ఎంత క్వాలిటీని దొరకటాలేండి
అదే అదే నేను అదే చెప్దాం అనుకున్నా క్వాలిటీని ఎక్కడ దొరుకు ంది బ్రో ప్రతి ఒక్కటి కలుషితం
అవును
ఆ ఏవేవో బ్రాండ్స్ కూడా వచ్చినాయి గానీ ఆ బ్రాండ్ అవన్నీ మనం చెప్పకూడదు అవి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు తెలిదు కదా
అవును సో అట్లీస్ట్ నేను ఏమంటాను అంటే మీరు నెయ్యా మీ మీకు ఎంత మంచి క్వాలిటీ దొరుకుతందో ఆ క్వాలిటీ నెయ్యి తెచ్చుకొని చూడండి రెండు కేజీలు అ రెండు కేజీలు వద్దులకి ఒక కేజీ బెలము ఒక కేేజ నెయ్య ఆ మొత్తం కల్పి కొని మీరు దాన్ని పోసేసి వంటలు చేసుకు అన్న మీకు స్మెల్ రాకూడదు అంటే జస్ట్ దాే ఏడి చేసి పోసుకుంటు నయ్యా అదలా చాలం చెక్ చెప్తాను అండి ప్రాసెస్ రెండు రజుల్లో వద్దులు క దొరగా ఎంచుకోండి ఒకేసారి కూడా పెన్నముంటే కూడా ఓకే
ఓకే
ఓకే నా దోరలాగా వేయించుకోండి ఫ్రై దోరలగా అంటే తెలుసు కదా మీకు కొంచం తక్కువ ఎంచుకుంటే ఏమవుతుంది అంటే ఆ, బ్రౌనిష్ అని అనలేము కానీ మీరు నల్లవుద్దులు తీసుకోండి తెల్లవులు ఏమవుతుందంటే. అతుకునేస్తుంది పిండి నల్లవుద్దులు, పొట్టుగాడ ఉంటే అది గుర్తు పెట్టు కోండి డైరెక్ట్ గా తెల్లఉద్దులు వద్దు నల్లవుద్దులు, అనైతే ఏమవుతుంటే పుట్టు ఉంటది. కాబట్టి అతుకోదు తినేటప్పుడు కొంచెం,
ఆ ఆ
నల్ల వువుందుళిని మీరు ఫ్రై చేసుకోండి ఆరబెట్టిన తరువాత మిషకిళ్ళి పిండి చేసుకొచ్చుకోండి,
హు హు
పిండి చేసుకొచ్చిన తర్వాత. ఆ మీరు దాన్ని నెయ్యి ఆ అప్పుడు పిండి చేసుకొచ్చి వచ్చిన తర్వాత బెల్లాన్ని ఒక కేజీని తురుుకోండి. తురుంగుకొని బాగా మెత్తగా దాంట్లో కలిపయండి ఇప్పుడు నెయ్యి కూడా ఒక కేజీ ఒక కేజీ ఒక లే, రు ఒక లీటర్ మీరు, ఉ కో అదే కాగా పెట్టుకొని పోసేయండి దాంట్లో పోసేసి, బాగా తిప్పేయాడి ఇప్పుడు మనకు ఒంట్లో ఒంట్లో లడ్డు లాగా, పోసుకోండి లడ్డలు చేసుకోండి,
ఉ హు
అరిపోతుంది నెక్స్ట్ రోజుకి ఒకటో మార్నింగ్ ఈవినింగ్, తినండి అన్నం తిని తర్వాత,
హు
అది బాడీకి చాలా చాలా చాలా స్ట్రెంత్ అది ఐరన్ర్స్ బరువు పెరుగు,
మొన్న మా పక్కిటి అక్క ఇచ్చారు. వాళ్ళ మమ్మీ చేసి ఇచ్చి పంపించారు. అనేసి ఊరు నుంచి తెచ్చారు, అక్క ఇచ్చ టన్మాట అది వెరైటీగా ఉనింది ఏంద మా ఇది వెరైటీగా ఉండది అడిగి, తే మా మమ్మీ, వచ్చి ఓ వు అదేంటి మీరు చెప్పారు కదా ఇప్పుడు నల్ల వద్దులు అని అనేసి, ఆ వుద్దులు, ఒకటే ఒకటి తిన్నాను,
ఊ
అది నెయ్యితో చేసింది కదా, సో తినలేక ఇ పెద్దది లడ్డు లాగా ఉంది అది,
ఊ
తిన్నాను అదే ఇప్పుడు అదే ప్రాసెస్ మీరు చెప్తారు, ఆ లైట్గా వచ్చింది కానీ వామ్తింగ్ చేసుకోలేదు
వామిటింగ్ చేసుకోకండి ఆహా మీరు ఒక స్వామి టుడు అప్పుడు ఊహించుకోండి స్వామి వారి డైరెక్ట్ గా ఇచ్చినారు మీరు తింటున్నారు ఊవించుకోండి వామిటింగ్ వస్తుందా,
ఆహా రాదు
ఎందుకంటే ఇష్టం వచ్చేసింది కాబట్టి మీర్ బ బరువు పెరగుతారు మీంట్లో చూడ్డానికి అని అనుకోండి ఎగ్జాంపుల్.
మ్మ్ హుం
అంటే ఏం ఇ ఒక ఇష్ట్ ఒక ఇష్టాన్ని మనం క్రియేట్ చేయాలి ఆ బ్బుడు ఊహించు కోండి మీరు మీరు షార్ట్ ఫిల్మ్ లో మీరు నెయ్యితిని ఐ మీన్ మీరు సున్నుండ దిని మంచిగా చూడ్డానికి చక్కగా ఉండి హైటు దగ్గ వైటు, మిమ్మల్ని షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా చూడ చేయాల అనుకుంటున్నారు.
ఓకే ఓకే
ఆ ఇప్పుడు మీకి ఎంత ఇష్టంగా తింటారు మీరు ఆ మరి నేను అనిపిది బతకాలి అని అని తిన్నాను అప్పుడు నేను పెరుగు బతుకుతున్నాను బతికినాను, ఇప్పుడు కూడా మీరు ఊంచుకోండి ఇప్పుడు అది ఐతే ఒక్కటి ఏంటంటే స్లోగా అలవాటై. సుకోండి స్లో గా అత్తని గిత్తని కాదు మీరే చేచ్చుకో మీరే థిస్ చేసుకోండి అంతే ఎంత సేపు పడ
ఊ ఊ సరే మీరు ప్రాసెస్ చెప్పారు కదా రెండు కిలోల కన్నా ఫస్ట్ హాఫ్ కిలోతో ట్రై చేస్తాను ఆ
అంటే వాళ్ళు పిండి కొట్టిచ్చేవాళ్ళు డస్టబెన్స్ కదా హాఫ్ కిలో ఏం కొట్టిస్
మనమే కొట్టుకుందాం ఇంట్లో మిక్సీ ఉంది కదా
మిక్సీ కి నల్ల ఉద్దులు గుండు ఉద్దులు మిక్సి ఎగిరి పోతాది
అవునా
ఆ య్ సో మిక్సీ కేసుకొనేటప్పుడు మీరేం చేస్తారంటే నేను టేండి ఆ నల్ల ఉద్దుల్లోనే డబ్బలు దబ్బలుగా వస్తాది ఉద్దులు అంటే ఫుల్ ఉద్దు గా
ఆ హాఫాఫ్
ఆ హాఫ్ ఉద్దులు అవి తెచ్చుకోండి
ఆ
అవి తెచ్చుకొని ఫ్రై చేసుకోని మీ మిక్సీ లో ట్రై చేయండి డైరెక్ట్ గా పెద్ద ఉంచులు ట్రై చేయకండి
ఆ మ్మ్ సరే అయితే అట్లే ట్రై చేస్తాను మరి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీ కు
టేస్ట్ లందరు చేయండి తినే ప్రత్ మీరు తినండి తినకపోతే నాకు ఇచ్చియండి డబ్బులు ఇచ్చేస్తా మీకు
అయ్యయ్యో అవు డబ్బులు అంతా ఎందుకులే బ్రో
అది కాదు ఆ సరే మళ్ళీ నెక్స్ట్ ం ప్రాసెస్ చెప్ప చెప్తానులేండి మళ్ళీ చెప్తానులేండి టైమ్ అయిపోతావుంది సర్